ఎవరండీ
ఆ బాగున్నామండి. ఏం చేస్తున్నారు?
ఏం లేదండి ఇప్పుడే వంటలయినయి
ఇంకా డిన్నర్ కాలేదా అండి?
కాలేదండి కొంచెం లేట్ అయింది ఈరోజు
అవునా
ఇప్పుడే వంట పూర్తయింది.
ఏం కర్రీ చేశారు. ఆ నేను చేసానండి.
అవునా మాదా అండి ఈరోజు బెండకాయ పులుసు అండి
బెండకాయ పులుసా
బెండకాయ పులుసు చెప్పటిపప్పు కొంచెం ఎండాకాలం కదండి, వేడి కందిపప్పండి.
పప్పా
ఈ ఎండాకాలం కదండి కొంచెం ఇంత పప్పు బెండక పల్చగుంటేనే కొంచెం తినబుద్ధి అయితుంది
అవునండి
మీరేం చేసిండ రండి
ఇం కాకరయా పులుసు అండి
అవునా బాగుంటది
అవును
కాకరకాయ పులుసు బెండకాయ పులుసు
ఈ ఎండకాల పూర్చల అ దిన బుద్ధి అవుతాది
అవునండి ఇంట గడక పెరుగు గడక కా
అవును
అంబలి జొన్న అంబలి
అవును
ఇక కొంచం చల్లగా ఉంటాదండి కడుపులు ఇంత ఆ సరపోద్దున అంబలి తాగితే
ఆ అంబలి చేస్తారా అండి మీరు
ఇగ వారం రోజులు అయితుందండి కొంచెం చేస్తున్నాం పొద్దున
అదీ ఎట్లా చేస్తారంటడి అంబలి
ప్రొద్దున ఒక రెండు గంటల ముందు రెండు గంటల ముందు కొంచెం పిండి గోరువెచ్చని నీళ్ళలా కలిపి పెడతా అండి
ఏం పిండి అండి అది
జొన్న పిండి అండి జొన్నపిండి ఆ తెల్ల జోన్నలు పిండి కొంచం కలిపి పెట్టి రెండు గ నెల అయినాంక కొంచెం ఏసరి పెడతా అండి ఎసరు ఎసర్లో కొంచెం ఉప్పు వేస్తా
ఆ
అది మసలేటప్పుడు ఆ ఎసారు మసలేటప్పుడు ఈ నాన పేటిప్పన పిండిని అందులో పోస్తా అండి కొంచెం మంచి ఒక పది నిమిషం పదిహేను నిమిషాలు మంచి మరిగిన తర్వాత బంద్ చేస్తాండి స్టవ్ బంద చేసి కొంచెం పెరుగ కలుపుతా
కొంచ చల్త కొంచ సల్లగాంత తగలుతార పెరుగు
ఆ చల్ల చల్లగాయిన తర్వాత కొంచెం పెరుగు మజ్జిగ మజ్జగ లాగా చేసి కలుపుతాండి అంటే కొంచెం రుచి మంచిగా ఉంటదండి
అవును మనిషికి తగల అనిపించేంది
ఆ రుచి మంచిగా ఉంటది కొంచెం చల్లదనం ఉంటది ఏమో అది ఒక గ్లాసుడు తాగుతనే కొంచము చ్ అ అంతే ఆకలి ఆకలి ఉంటలేదు నీరసంగా ఉంటలేదండి.
అవును హుషారు ఉంటది ప్రాణం ప్రొద్దున.
ఊమ్
ఈ ఎండాకాలం సెలవా
చల్లదనం కడుపులో కొంచము ఆసర
సీజనల్ ఫ్రూట్స్ తింటున్నారా అండి మామిడికాయలు
ఏవంటరండి
సీజనల్ ఫ్రూట్స్ మామిడికాయల్ తింటున్నరా
మామిడి ఆ లేదండి ఇగ తెచ్చుకో ఈమె మొన్న ఒకరొ ఒకసారి తీసుకొచ్చుడు ఐ అండి
ఆ
మామిడి పండ్లు ఇగ ఈ మధ్యలో రెండు మూడు రోజుల నుంచి ఆ మార్కెట్ కు ఎల్లుడు గాలేదు
అవునా
బాగ అస్తున్నయండి మార్కెట్ లో
ఆ మొత్తం అది పండ్ల అది బజార్ పోతనైతే అదే పండ్లు ఒస్తాంది
అవునండి తీసుకోవాలె మామిడి పండ్లు పానకం హుహు
అదే మామిడి పండ్లు ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడు తింటనే మంచిగ టది
అవును అవునండి ఇహ
వాటర్ మిలన్ తింటారా అండి సల్వా
ఆ చల్లదనం అండి కాకపోతే ఇప్పుడు ఏ పండు దినాలన్నా భయమే గదండి అన్ని మందుల తోటీ
ఇగ అయినా గూడా అది కొంచెం అది వ తర్నీలను చూసి తెచ్చుకోవాలే అన్నీ గ్రీన్ కలర్ దెచ్చుకోవద్దు వాటర్ మిలన్ అక్కడక్కడ తెల్లగున్నది దెచ్చుకోవాలే గ్రీన్ కలర్ అయితే దానికి ఇంజక్షన్ ఏస్ అది ఒకటి తీరు ఉంటది పండు
అవునవును
ఆ
ఏమో అండి ఏ పండ్లు దినాలన్న ఏవి దినాలన్న
ఇగ ఏవి దినాలన్నా అదీ భయమే గానీ తినాలి తినాలే గదా
అవునండి ఏది న్యాచురల్ గ దొరుకుతలేదు దోసకాయలు అబ్బో బాగా చల్లదనం అండి దోసకాయలు ఎక్కువ దింటామండి మేము
ఆ దోసకాయలు ఎక్కువ దినాలే
దోసకాయలు ఉల్లిగడ్డలు
అవును
కొంచెం ఎక్కువ వాడుతం
నిమ్మరసం
ఊమ్ నిమ్మరసం వాడాలె అవునండి
నిమ్మ చెట్టు ఉందా అండి మీరు కొనుకొచ్చుకుంటరా
లేదండి నిమ్మ చెట్టు, కొనుకొచ్చుకోవడమే నిమ్మకాయలు, మార్కెట్ లో తెచ్చుకోవడమే.
తెచ్చుకోవాలే ఈ ఎండాకాలం
ఊ ఇంకా మామిడికాయ పచ్చడ వెట్టిండ్ర అండి
లేదండి మీరు పెట్టారా మామిడికాయ పచ్చడా
బాగా మామిడికాయలు వస్తున్నాయి మామిడికాయలు బాగా వస్తున్నాయండి
అదే పచ్చడ పెట్టారా అండి
లేదండి మొన్న ఒక రెండు కాయలు ఆ ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చిండ్ర అయితే చిన్నగా ముక్కలు కోసి ఇంట్లో మందము ఉట్టిగానే కొంచెం ఉప్పును అవ పొడి కలిపి ఆ వెల్లు వెల్లుల్లి ముద్ద కలిపి ఆ పెట్టిన అయితే నిల్వ పచ్చడి పెట్టలేదండి పెట్టాలి ఇగ పెట్టిన్రా అండి మీరు
ఇంక లేదండి
ఉమ్ బాగున్నాయండి మస్తు మామిడికాయలు ఈసారి
అవును మామిడికాయలు బానే వస్తున్నాయి
మామిడికాయలు బాగా మామిడి పండ్లు అయితే ఫుల్లు విపరీతం మార్కెట్ లో
ఆ చాలా మాడి పండ్లు కనబడుతున్నాయి బజార్లో
పానకం ఉన్ను గోధుమ రొట్టె చాలా టేస్ట్ అండి
ఆ కమ్మగా మంచిగా ఉంటాది
బాగుంటది
మళ్ళా ఆది మామిడికాయ పప్పులేసుకో మామిడికాయ పప్పుల గంగావాయిలి కూర పప్పు మావిడికాయి ఎసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది ఒసారి మీరు అట్లా చేసుకోని తినండి
అవునండి చెయాలండి
ఆ ఈ ఎండాకాలం పోయసర్కి ఒక మూడు నాలుగు పండ్లన్న తినాల
కమ్మగా ఉంటది దొరకదు దొరకదు కమ్మగా ఉంటదండి చక్కగా ఉం
అవును
చేసుకుంటార్ ఏంది చేసుకుంటారా అండి మీరు అంబలి చేస్ స్తారా
ఏం కూరగాయలు ఎక్కువ తింటారు
ఎక్కువ కాకరకాయ తీసి తింటామండి కాకరకాయి బీరకాయి కా గోడు చిక్కుడుగాయ
అక్కురలు ఎక్కువ తింటారా
ఆ తోటకూర పాలకూర
ఉహ్
పొనగంటి కూర మా ఇంట్లో కొంచెం ఉంటదండి ఇగ లైట్ గా అన్ని కూరలల్లో యా వేస్త
ఈ ఎండాకాలం అయితే గంగావైల్కూర ఎక్కువ వాడాలే
ఆ వాడాలండి గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు ఫేమస్ మస్తు ఉంటదండి బాగుంటది కమ్మగా చాలా బాగుంటది. చేసుకోవాలండి. మొన్న తీసుకొచ్చిన గానీ ఉట్టిదే చేసినండి గంగబెయిల్ కూర కమ్మ గుండే. కొంచం మామిడికాయ ఆ. ఉట్టిదే మామిడికాయ వక్క దంచి వేసిన వెల్లుల్లి ముద్ద ఉన్న మామిడి. ఇంకా కొంచెం ఉప్పుసి దంచి వేసి. చేసిన చాలా కమ్మగా ఉండేయండి.
మంచుకుంటది.
ఆ. చాలా చల్లదనం కదండి.
అవునవును గంగాబయల కూర బాగా చలవా.
హ్మ్ కానీ మేము చిన్నగున్నప్పుడు. మా అమ్మ చేస్తుండే అండి పాయల కూర అని. ఇప్పుడేమో గంగమైలి కూర అంటానము.
అంటే గంగవాయల కూర ఉంటది పాయల కూర ఉంటది రెండు రకాలు ఉంటాయి.
ఆ మా పొలంలో. ఆ పాయలు కూర దొరుకుతుండే అండి. మా అమ్మ ఇంతక్. కమ్మ చేస్తుండే అండి చాలా బాగుంటుండే.
అదయితే ఇట్లా అది మస్తు పారినట్టే కాస అది ఉండేది ఆకు.
అవునండి.
భూమ్మీదనే పారేది.
ఆ భూమి మీదనే పారేది చిన్న చిన్న ఆకులు.
అవును.
మంచిగా మామూలుగా ఉడుక్ ఉంటుండే అండి. అదేందో అండి పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుండే. కున్నా ఉడకబెట్టి కొంచెము. ఆ ఉప్పేసి రుద్ది రెండు ఎండు మిరపక్. కాయలు వేసి ఇంతంత వెల్లుల్లి దంచసి. పోనీకి పేడితే కమ్మగా వాసన. వస్తుండే అది తింటే పుల్ల పుల్లగా కమ్మ ఉంటదండి.
అవునవును.
చాలా బాగుంటది చాలా టేస్ట్‌. ఉంటాది. మార్కెట్లో తెచ్చుకున్న దానికంటే. టేస్ట్ ఉంటదండి చాలా కమ్మగా ఉంటది. ఆ అవునండి ఆరోగ్య ఆరోగ్యానికి. చాలా మంచిది హుమ్. ఓకే అండి ధన్యవాదాలండి.
ఆ థాంక్యూ అండి.
ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి.